ఉ బాగున్నారండి
నేను గుడా బాగున్నానుండి మీరు బాగున్నారా
అ బాగున్నామండి డిన్నర్ అయింద
అ తిన్నానండి ఏం కరి అండి మీది
ఇక్కడే హ్ హ్
ఉమ్ మాది దొండకాయండి
మీరు కొంచం గట్టిగా మాట్లాడితే మంచిది అనిపిస్తుంది ఇనబడతలేదు నాకు వాయిస్
ఆ నేను గట్టిగానే మాట్లడుతున్నను నీకె ఇనబడ్తాలేదు అనుకుంట
ఓకే ఓకే అండి ఇప్పుడు వినబడుతుంది క్లియర్గ
ఈరోజు టాపిక్కే
ఈరోజు టాపిక్ వచ్చేసి వెదర్ అండి
వెదరా ఆ ఆ చెప్పండి
హలో
ఆ చెప్పండి
వెదర్ గురించండి ఈరోజు టాపిక్ అంటే ఎ ఇప్పుడు వెదర్ క్లైమేట్ ఎలా ఉంటుందో చెప్పన్ చెప్పాలనుకుంటున్నాను నేను అవునండి అంటే వెదర్ అంటే ఏంటిదం టే ఆ ఇప్పుడు ఏమంటారు ఇ సడన్గా చేంజ్ అయది అంటే డేట్ టూ డేట్ చేంజ్ చేయేదాన్ని వెదర్ అంటారు క్లైమేట్ అంటే ఒక ఇండియాలో అదే ట్వంటీ ఫైవ్ ఇయర్సు ఆర్ దానికంటే
క్లైమేట్
దాన్నే క్లైమేట్ అంటారండి అర్థమైయిందా మీకు
ఆ అర్థమైందండి
ఓ అన్నట్టు ఇంకా ఇప్పుడైతే మనకైతే ఏం సీజన్ ఉండి చెప్పండి మీరు ఏం సీజనో
ఈ రోజా ఈరోజు ఎండ సీజన్ అండి
వింటర్ గాదండి రైనీ సీజన్ అండి కానీ రేయిన్స్ పడతలేవు ఎందుకంటే ఎలినో ఎఫెక్ట్ వల్ల అండి ఎలినో ఎఫె తెలుసా అండి ఎలినో ఎఫెక్ట్ అంటే
తెలియదండి
ఓహో మీరు కొంచెం టీవీ దగ్గర నుంచి దూరనికి వెళ్తే మంచిదండి ఎందుకంటే ఆ వాయిసే ఎక్కువ రీసౌండింగ్ వస్తుందండి
ఓకే ఓకే అండి
ఆ ఏంటిదంటే ఇప్పుడు వెదర్ క్లైమేట్ గురించి చెప్పాను కదా అండి ఇంకా ఎలినో ఎఫెక్ట్ ఆ గురించి తెలుసా అండి మీకు
తే తెల్వదండీ
ఎలినో అఫెక్ట్ అంటే ఏంటిదంటే ఆ అది అనేది టూ ఇయర్స్కి ఒకసారి అట్లా వస్తదన్నట్టు ఆ ఎఫెక్ట్ రావడం వల్ల వర్షాకాలంలో సరిగా వర్షాలు పడవు ఇంకా ఏంటిదంటే ఎండలు అది ఎండాకాలం కంటే ఎండలు ఎక్కువ గొడతాయి ఇంకా చానా ప్రాబ్లమ్ గుడా అయితానండి ఫార్మర్స్కి ఎందుకంటే వర్షాకాలంలో వాళ్ళు పండిస్తారు గదా అండి కానీ వాటర్ వాడ అంటే రెయిన్స్ వల్లనే వాటర్ వస్తాయి గదా వాటర్ రాకపోతే పంటలన్నీ పాడైపోతయండి అదే ప్రాబ్లం అండి ఫార్మర్స్కి అయినా మనకైనా ఈ వేడి వేడికి ప్రాబ్లం అండి కదండి అలా మనకు ప్రాబ్లం ఉంటద అండి హలో మీకు అర్థమైందా నేను చెప్పింది
అర్థమైంది అవునండి మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్ అండి
అవునండి కరెక్టే నేను చెప్పింది ఇంక ఈ ఎఫెక్ట్ వల్ల మనకి ఇంకా చానా ఇబ్బందా ఒక్క బంద్ అవుతుందండి ఇంకా ఏంటిదంటే వేరేవి గూడా చానుంటుంది గదా అం అండి ఈ వేడి వల్ల మొత్తం ఏమంట్రు పీపుల్ అంతా వీక్ అయిపోతారు డేజినెస్ వస్తుంది వడ దెబ్బ తగులుతుంది ఇంకా
కరెక్ట్ డీహైడ్రేషన్ అవుతుంది
అవునండి డీహైడ్రేషన్
ఉమ్ అదే అండి మీ కక్ట్ చెప్పారు
అ అవునండి
మ్మ్ ఇంకా ఇ వెదర్ వల్ అంటే మనకు ఇటువంటి వెదర్కి అటువంటి పో అటువంటిది మనకు ఇండిగేషన్స్ చూపిస్తయి
అవునండి కానీ వెదర్ ఏంటో గానీ మన గ్లోబల్ వార్మింగ్ వామింగ్ వల్లనే అండి ఇంకా ఏంటిదంటే అంటాటికాలో అంట మూడు దోమలు కనిపిచ్చినయంట అంటే దోమల్దేముంది అంటే ఏంటిదంటే అంత కూల్ మైనస్ డిగ్
ఓకే
అయితే మైనర్ డిగ్రీస్ లో అసలు ఉండవండి బూ దోమలు పోతాయి కానీ మనం చేసే గ్రో గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ హీటొచ్చి అప్పుడు దోమలు మూడు దోమలు అంటే ఇద్దరు రెండు మగదోమలు ఒక ఆడదోమ అంటండి వచ్చినయంట అయితే అందరు సైంటిస్ట్ గుడా అందరు షాక్ అయిపోయారండి అంటే మనం చేసే గ్లోబల్ వార్మింగ్ అలా ఉందన్నట్టు ఒక కంట్రీ గాదండి అన్ని కంట్రీస్ చేస్తాయి గానీ కానన్ని కంట్రీస్ చేయడం వల్ల ఒక కంట్రీ వల్ల ఒక ఒక్కటి ఇబ్బంది పడుతుందండి
ఓహా అలాగన ఓక ఓకే అంటే ఇప్పు అ దోమద వల్ ఏమ ప్రాబ్ల అండి
అంటే దోమల వల్ల ఏం ప్రాబ్లం లేదండి అంటే సైంటిస్ట్లు షాక్ అయ్యారు నువ్వు ఎందుకంటే మనం చేసే గ్లోబల్ వార్మింగ్ వల్ల మూడు దోమలు వచ్చాయండి అంటే ప్లేసెస్లో రావడం అనేది ఫుల్ కష్టం చాలా ఇంపాసిబుల్ కూడా
ఉ ఓకేఒకే
అంటే నేను ఇంతగానం చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఇంపాసిబుల్ అది
అవునవును కరెక్టే మ హ్
అంటే అవి దోమలు అనేవి వేరే కాంటినెంట్ నుంచి వచ్చినాయంట అంటే ఎంత దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చాయో మీరే ఇంకా ఊహించుకోవాలి
ఓకే ఓకే అంటే అక్కడ అక్కడ వెదర్ భరించలేక ఇక్కడికి వచ్చినాయ
ఆ అంటే ఇక్కడ ఇది క్లూ కూల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ నార్మల్గా ఉంటది మళ్ళీ అక్కడ ఇంకా హాట్ ప్లేస్ కదా అండి అంటే వేరే దగ్గర నార్మల్ ప్లేస్ ఉంటది కనీ అంటార్టికా దగ్గర కూల్ ప్లేస్ ఉంటది మనం జెశే గ్లోబల్ వార్మింగ్ వల్ల అది గుడా నార్మల్ టెంపరేచర్క వచ్చింది అందుకనే దోమలు వచ్చాయి
ఓకేకేకే ఓకే
అలా అండి
ఆహా
ఆవును ఇంకా వెదర్ ఎందుకు చేంజ్ చేస్తుందో చేంజ్ అవుతుందో మీకు తెలుసా అన్ని
అదే అదే కరెక్ట్ నేన్ అన్నది కరెక్ట్ ఎ
అవునండి
ఇంకా ఏంటిదంటే ఇగ ఇట్లా మనకి వెదర్ అనేది ఆ ఏంటిదంటే సమ్మర్లో సమ్మర్ లాగా వింటర్లో వింటర్లాగా ఉంటలేదండి రేయినీలో రేయినీలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి సమ్మర్లో ఒకసారి వర్షం బడ్డది మీకు గుర్తుందా
ఓకే
అంటే అదంతా యాసిడ్ డ్రైన్స్ వల్ల అండి గ్లోబల్ వార్మింగ్ వల్ల చెడు వానలు పడ్డాయి అవంతా వర్షం పడేది మంచి నీళ్ళు కాదండి అంటే దాంట్లో ఏమంట్రూ నైట్రైట్స్ సల్ఫైడ్స్ అనే డేంజరస్ ఉంటాయ అండి
ఓకే
అలా అన్నట్టు
ఆహా అవి గ్యాసెస్ వల్ల అవి అవ్వే అంటే హానికారకమా.
ఆ మనకే హాని హానికరమే. మొక్కలకు ఆ ఇంకా పిల్లలకు పెద్దలకు అందరికి హాని
ఇప్పుడు మనకు ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మనకు. మనం తీసుకొఆక్సిజన్ ఎట్లా అట్లా మనకు కార్బన్ డైసర్ లాగానా అవి గ్యాసెస్
ఆ ఆక్సిజన్ లానే కానీ అవే హార్మ్ఫుల్ అన్నట్టు ఆక్సిజన్ లాగా మంచివి కాదు అన్నట్టు
అదే అదే అదే కరెక్టు
అది పీల్చుకుంటే ఏం కాదు గానీ ఎక్కువ మోతాదులో పీల్చుకోవద్దు అన్నట్టు అలా
అదే అదే
ఊమ్ ఇంకా
ఇంకా ఈ వెదర్ లో అవును ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ టైతే వర్షాలు ఇంకా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్ష్ టం వల్ల అదే ఇప్పుడు దోమలని అవన్నీ స్లైసా ఇవన్నీ తొందరగా వస్తాయి
కానీ వర్షం పడాలండి ఎందుకంటే వర్షం పడకపోతే ఫార్మర్స్ కి లా నష్టం అండి ఇంకా హీటు కూడా ఎక్కువ
కరెక్టు కరెక్టు
ఆ కానీ వరదలు వచ్చేట్లా వాడొద్దు పడద్దు అన్నట్టు
ఐతే అది కరెక్ట్
నార్మల్గా వడాలి హెవీగానే వడాలె నో మంచిగా వాడాలన్నట్టు మంచిగా అందరికీ యూపయోగకరంగానే పడాలన్నట్టు
అవును క
ఇంకా ఏంటిదంటే కొన్ని స్టేట్స్ అ ఏంటిదంటే ఏమంటరూ కోస్టల్ షేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఎక్సట్రా ఎక్సట్రా ఇవ్ వీటన్నిట్లో హ్యుమిడిటీ ఎ కా హ్యుముడిటీ ఎక్కువ ఉంటే వర్షం ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటది కాట్టి వీళ్ళకి కూడా వరదలొచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాదండి
ఓకే ఊహూ
అన్ అలా అన్నట్టు
మీకు బాగా చాలా విషయానే తెలుసండి మీ పిల్లలకు కూడా అట్లనే చెప్తారా అండి మీరు నేను కూడా మా పిల్లలకు అప్పుడప్పుడు ఇట్లనే ఎక్స్ప్లయిన్ చేస్తా
హలో
అ అ చెప్పన్ చెప్పన్
అవునండి మీరోజి ఏం సీరియల్స్ చూస్తారా అండి రాత్రి సీరియల్స్ చూస్తారా ఏమైనా
అదే అదే ఓకే అండి అట్లా అట్లా వెదర్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మీరు అన్నీ దానివల్ల అన్నీ మనకు కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఇవి
ఆ
ఉమ్మ్
ఇంకా ఇంకా ఏంటిదంటే పెసిఫిక్ సముద్రం వల్ల ఏంటిదంటే ఆ అప్ అ సముద్రం ఉం టది కదండి అదిన్నట్టు ఏంటిదంటే అది మెడిటేరియన్ కై క్లైమేట్ అంటే ఎ ప్పుడు సాల్లగా ఉంటుందో తెలియదు ఎప్పుడు వామ్‌గా ఉంటుందని తెలియదు కానీ ఇంకో చల్లగా ఉండేదే ఎక్కువ వేడిగా ఉన్నాడు
అదే ఓకే
ఏంటిదంటే కానీ అదే మెడిటేరియన్ రీజియన్లో ఉండే వాళ్ళకి ఏంటిదంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ పండుతాయండి అంటే మీకు సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏమంట్రూ నిమ్మకాయ ఆరెంజ్ ఫిగ్గ్ ఆ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఎక్కువ పెరుగుతాయండి అ
ఓకే ఓకే సిట్రసే బెటర్ కదండీ సిట్రస్ ఫ్రూట్స్
యూరప్ దిక్కండి
ఓకే
యూరోప్ దిక్కే మెడిటేరియన్ అంత ఉంటదండి ఆ ఇంకా మనకి టినెంట్స్‌లో అంటే బిగ్గెస్ట్ కాంటినెం అంటే ఏషియా అండి ఇంకా ఏషియాలోనైతే ఎక్కువ కంట్రీస్ ఉన్నావండి ఎక్కువ కంట్రీస్